ఏం చేస్తు
ఆ ఇనవర్తుందా ఇ ఇన్పిస్తుందా లేదా అని ఇప్పుడే బయటకొచ్చినా రా మా పిల్లలు టీ వీ చూస్తుర్రని బయటకొచ్చినా డిస్టబెన్స్ వస్తుందని
ఊ
మీరేం చేస్తురు
ఏం చేస్తాలె
తిన్నారా మరి
తిన్నం
కా
ఏం లే మీరే చెప్పాలి
టైమింగ్స్ ఏంటి మరి మీ ఇంట్లో వాళ్ళది వర్క్ టైమింగ్సు
ఆ సిక్స్ టు సెవెన్
సిక్స్ సెవెనా మార్నింగ్ సిక్స్ టూ సెవెనా ఎట్లా
హలో
మార్నింగ్ సిక్స్ టు సెవెనా
అవును మీ వాయిస్ బ్రేక్ అయితుంది
బ్రేక్ అవుతుందా సిగ్నల్ ప్రాబ్లం ఉంది అనుకుంటా బయటకొచ్చినా కదా ఇప్పుడు ఓకే నా
ఆ ఇప్పుడు ఓకే
ఆ ఇక్కడ కూర్చున్నా ఇంక డోర్ దగ్గర
అవునా
బయట కూర్చున్నా ఇంక లోపడ గాల్లు ఉన్నరు టీ వీ చూస్తుర్రని బయట కూర్చున్నా మా బాల్కనీ ల
అయ్ ఆ
అ
మీ ఎద్దురింటి వాళ్ళు వచ్చినారా ఊరి నుంచి
ఊ వచ్చినరు కనిపిస్తలేరు పండుకున్నట్టు బ్రో బై
ఆ
ఊ ఇందాక ఆళ్ళ పాప గన్పిచ్చింది ఇంక ఆమె రాలేదు
ఆడుకోవడానికి రాలేదా మీ పాప దగ్గరికి
రాలేదు రా
ఊ
రాలేదు ఈవింగ్ వస్తారేమో మరి
అవునా
ఇప్పుడు ఎండ కొడుతుంది కదా బా ఎండ కొడుతుంది ఈ రోజు నిన్నాకు నిన్నటితో పోలిస్తే ఈరోజు ఎక్కువ కొడుతుంది
పొద్దున మొత్తం ఎండ గొడుతుంది సాయంత్రం మొత్తం వర్షం పడుతుం
ఆ ఆ అవును
ఊ
అందుకనే ఎండగొడుతుందనే ఇంక బయటికెళ్ళట్లేదు ఎవరూ
ఊ మీ పాప ఏం చేస్తుంది
ఊ మా పాప పడుకుంది
పండుకుందా
మా బాబు టీ వీ టీ వీ చూస్
ఓ
ఊ
అందుకనే బయట కూసుర్రా
ఆ కూర్చున్నా ఇంక బయట కొంచెం బాల్కనీ లో ఉన్నా
ఔ మ్మ్
ఏం లే
చెప్పాలి హేర్ కట్ చేయించుకున్నా మరి ఎట్లా అన్పిస్తుంది మంచిగుందా
మంచిగుంది చేపిచ్చుకున్నా
ఆహ
నేనే ఏసుకోగలుతున్నా జుట్టు
అవునా
ఉమ్
అవును బానే ఉంటదిలే హేర్ కట్ చేయిచ్చు
ఆ
ఇంకా
ఏం లే
టీ వీ లో ప్రోగ్రామ్స్ చూస్తలే మొన్న ఈవెంట్స్ అవి ఇవి వచ్చినాయి కదా అవార్డ్స్ ఫంక్షన్స్ అవి ఇవి
చూస్తలేను
ఎందుకని
ఏమో
చూడాలని ఇంట్రెస్ట్ లేదు
ఎందుకు
వస్సలే
అహా అప్పట్లాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపిస్సలేదు
హ్మ్ అప్పుడు మంచి జోక్ జోక్ కామెడీ ఉండే
ఉమ్ అవును ఇప్పుడు అట్లా ఉండట్లేను
మీ పైన బా బాబులు ఉంటారు కద వచ్చినారా కిందికి మీ పాప తోన ఆడుకోవడానికి
రాలేదు ఏమో ఈరోజు ఎవ్వరు రాట్లేదు మరి ఏమైందో మనక్కూడా మంచిదేతీ తల్లనొప్పి తలనొప్ పి ఎక్కువైపోతుంది వాళ్ళతోటి టార్చర్
అల్లరి జేస్సార్
అదే అందుకనే అందుకోసమే ఇంగ రాలే
ఆ
అహా
ఏంది
వాళ్ళేమో పని మంచిగ తప్పించుకొని మా ఇంటికి వదిలేస్తారు వీళ్ళేమో ఇట్లా జేస్తరు
ఆ
ఊకే వదిలేస్తుంటారు ఊరికే ఎవరింటారు
మీ ఇంటి దగ్గరనే అన్ని కొత్త కొత్త షాపులన్నీ ఓపెన్ అయినాయిగా
అవును అవును అందరు ఇక్కడికే వస్తున్నారు మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఇక్కడికే వచ్చి షాపింగ్ చేస్తురు ఇక్కన్నే బాగున్నాయంట
మీ ఇంటి వెనకాల కూడా ఒక షాప్ పడ్డదిగా
అవును అవును ఏది బేకరీ అంటున్నావా
ఆ
ఆ రెండు బేకరీలు ఉన్నాయి రెండు కొత్తగానే పడ్డాయి మరి
మంచిగ ఉంటావా ఫుడ్డ్ అందులో
ఏమో రా నేనైతే ఎదురుంగ వెళ్తా పక్కది ఒకసారి వెళ్లినా కానీ అది ఎప్పుడు షాప్ క్లోజే ఉంటది మరి ఎందుకో ఎందో మరి
మ్ హ్మ్
ఒకసారి ఇంకా దేనికో వెళ్ తేవ్ అవి ఉండవు అన్నావ్ ఏదో అడిగినా అవి ఇక అవి ఉండవు మేడం అన్నాడు వాడు ఏ ఏమో మరి ఇక్కడ అన్ని దొరకవు అనుకుంటా
మీరు ఏ ఇ మీరు ఏది ఎక్కువ తింటారు
నేను ఫఫ్స్ తింతా పఫే వెళ్త ఎగ్ ఫఫ్
ఇంట్లో
ఇంట్లో ఫుడ్డు అడుగుతున్నవా
అవును
ఇంట్లా అన్నీ ఇంకా నేనే కదా చేసేది వంట కాబట్టి అన్నీ ఓకే
ఏది హ్మ్ ఏది ఇష్టంగా తింటారు
నాన్ వెజ్
ఉ
చికన్ మటన్ రెండు రెండు ఇష్టం అ
హ
ఇకా నువ్వు పన్నీర్ ఎక్కువ తింటవేమో
నేను పన్నీర్ ఎక్క్క తక్కువనే తింటా చికెన్ మటన్ అవే ఎక్కువ తింటా
నిసు ఎక్కువ వండానే వన్డరు మీ ఇంట్లో వాళ్ళు
వండుతారు ఈ రోజు చేపలు తిన్నా
చేపలు చేసారా ఈరోజు
నిన్న చేసండ్రు ఈ రోజు తిన్నా
నిన్నెందు తీన్ లే
నిన్న కూడా తిన్నా
చేపల పులుసా
చపల పులుసు ఫ్రై
ఉ ఎందుకు మొన్న ముృగాశీల అని తినలేదా
మొన్ననా
మొన్న చేపల ఫెస్టివల్ ఉండే గా ఫిష్ ఫెస్టివల్
అవునా
మీరు లేరు చూడు మండే రోజు అనుకుంటా మీరు లేరు మండే రోజే కదా సండేగాదు మండే
మండే అవును
నాకు అసలు రానే రాదు ఫిష్ ఫిష్ ది చేయడం
ఉమ్ ఇవాళ మా మమ్మీ చికెన్ చేసింది
హలో
హలో
ఆ వినిపిస్తుందా
ఆ ఇవాళ మా మమ్మీ చికెన్ చేసింది
మీ మమ్మీ చికెన్ మీ అవ్వ చేపల
ఉమ్ మా చికెన్ బిర్యానీ ఆఫీస్ కి తీసుకెళ్ళింది
అవునా ఇంట్లో ఏం ఉంచాలే మొత్తం ఆఫీస్కే తీసుకెళ్ళందా
ఇంట్లో కొంచెం వచ్చింది తిన్నాను నేను పొద్దున
పొద్దునది తిని మధ్యాహ్నం ఇదితిన్నావా
మధ్యానం కొంచమే తిన్నా
నయిట్ తిన్లే ఏమైతుంది
హా
మ ఫిష్ ఫిష్ ఏ తింటావా చికెనా
చికెన్ లేదు అయిపోయింది కొంచమే తేచ్చింది
ఆఫీస్ వాళ్ళ కోసం చేసిందేమోలే
ఉమ్
అవును నేను కూడా అప్పుడప్పుడు ఆఫీస్ వాళ్ళ కోసం చేస్తా ఈయనక్ కూడా మొన్న కూడా చేసిన బిర్యానీ చెయ్యలా బిర్యానీ చేసిన
హ
నేను కొంచెమే ఉంచుకున్నాం మిగిలలే ఆఫ్టర్నూన్ కొంచం తిన్నా మళ్ళా నైట్ వేరే కర్రీ చేసుకున్న
ఆ హలో
ఆ చెప్పు వినిపిస్తలే
ఆ వినిపిస్తుంది
అప్పుడప్పుడు చేస్తా నేను కూడా చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ అంతే వేరేదేమ్ చేయ వాళ్ళు ఊకే అడుగుతారు చేయమని ఒక్కోసారి చికెన్కి డబ్బులు ఇస్తా అంటారు చేస్తా
ఎవరు
ఆఫీస్ వాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు కదా మా హస్బెండ్ వాళ్ళు
హామ్
చేస్తా ఇంకా
అవునా మీ పాప స్కూల్కి వెళ్తుంద
వెళ్తుంది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను
చేంజ్ చేద్దాం అనుకుంటునారా ఎందుకు
ఏమో అనుకుంటున్నా చేంజ్ చేద్దామని చూస్తున్నా వేరే దగ్గర చెయాలి